హలో బాగేనా అండి ఏం చేస్తున్నారండి ఏం లేదండి మేము దస్తరా అవి అన్ని చేస్తున్నాం నేను సుగ్గులు దాస్తానండి మా అబ్బాయిలట గుడి ఆలయాలట చుక్కులు దంచి నాన పోసి ఉడకబేడతాండి ఉడక పెట్ ట్టీ ఒక ఉల్లిగడ్డ వేసి జీలకర్ర గిట్ల కలిజామా కేేసి తాలింపు పెట్టాలండి తాలింపు పెడితే ఇగ అయిపోతండి నలిసింది కటోర్లో పోసి ఇస్తే ఉబుకుతారండి ఆ మీరేం చేస్తున్నారండి అడవికీ వెళ్తున్నారా ఆ అడవికి వెళ్తున్నారండి మీరు పొలం కాడి కి పోతున్నారండి పొలంకాడి పోయి ఏం చేస్తారండి కోతులు ఏం చేస్తాయి అండి పొలం కాడికి వస్తే మా ఇంట్లేకి సింపుతాయా చేతులతోటి చింపుతాయా లేకపోతే కాళ్ళతోటి చిం తాయండి చేతులతోటి చిింపుతాయా మరి చింపితే ఏమైతదండి అవి చిింపితే మంట కాస్తే పోతది అండి లాభం రా ఆ మరి ఎప్పటికి ఎండ కొట్టదండి ఈ పొద్దల్లా అన్నే ఉంటారా
పొద్దులు ఉండకుం తప్పగాండి మంచి వేసుకున్నాం మంచిగా ఉండాలండి
అది నువ్వు చెప్తనే పోయిండంట ఆ సరే అండి మరి ఎటు పోతుంది మీరు పదకొడు నిమిషాలు మాట్లాడు ఏం కూరండి అన్న తిన్నారా అండి మీరు
ఏంది
ఇయ్యో సోరకాయ తెచ్చిన అండి ఈగ దాన్ని గీకి పొట్టు గీకి కోయాలండి ఆ కోస్తే ఇగా వండుతా పప్పేయాలండి అంటానండి మా ఇంట్లో పెద్ద మనిషికి పప్పు రోజు మీరు వచ్చి కోయ పోతారా అండి
పెద్దగా అండి విలేజిక ప పక్క విలేజిక
ఆ పక్క విలేజ్కి మెర్చికోయోకి పోతున్నాం
ఊ ఎనా పండవ త మీ మధ్య
వారింటి పోయి ఒకటింటికి వచ్చలండి ఏమంట
ఆ ఎంతండి కూలి
ఏంటి తండి మాగాండి పదివేలు అండి మోస్తే ఐదు వందలు అండి ఇక కోస్తనేమో మూడు వందలండి
ఉ మొత్తే ఆరు వందలు కాండి కూలీ
ఆ కోస్తే మూడు వందలు దాన్ని మొత్తే కాయ మొత్తే ఐదు వందలండి ఇగా అవి పొద్దుగాల ఆరు గంట్లకు పోతే ఒకటింటికి ఇంటికిసలు నిల్చోని చేత్తారా అండి కూర్చొని చేత్తారా అర్గ మవ
కుకోని చేత్తర నిలబడి చేత్తర అండి ఆ కాయ సన్న స్టేజా తీపోడవండి
త్రీ ఫోర్ వన్ ఉంది హండ్రడ్ ఉంది
ఉ సరేలే అన్నీ
త్రీ ఫోర్ వన్ వన్ డ్రేడ్ కారం కాయలు ఉన్నాయి తియ్యకాయలు ఉన్నాయి
ఉ
ఇక మిర్చికి మూడు వందలకి ఇలాంటివి ఉండు
ఉ ఇంకా చెప్పాలండి చాలా
ఇగా నా మనమరాలు తానం జేసిందండి సగం నానింది. సగం నానలేదండి. ఒళ్ళు దాద్దుల చూదే అండి. నా పెద్ద మనవరాలకు ఆగ జూడు దాద్దేతోచిందో తల్లి పెద్ద దద్ద వచ్చిందండి. బొతకు ఆఆ ఇంకా జేయపో మమీ దానమ్ ఆ
ఏం పేరండి.
మా మనవరాలు పేరా అండి.
ఒహ్
ఆ మాకు ఇరవై రూపాయిలు కట్టయేది. ఆవ్ పద్దు నా ఆంటీ
హుహ్
నా ఆ సాయంత్రం అయితే ఏం చెతారండి.
ఏ లేదండి. తినుడు పండుడు అండి.
ఆ ఏంటండీ.
పొలం ఎనేక్
పొలం ఎన్ ఎక్కరాలు వచ్చిందడి. పొలము
ఎన్ ఎక్కరల్
పోలమా రొండ్ ఎకరాలు పెట్టామండి. పోలం
ఆరు మోషీరా లేకుంటే వేర్ పోలండి.
లోకల్ నాటు వేయి పదులండి.
ఆఆ ఆ హు నాగల్
ఎందుకండి.
ఏమో అండి. మావోలు ఆ యమక్ పెట్టారండి.
ఎవన్నా లాభం వస్తదా, నష్టం వస్తా అండి.
మా ఆంటీ మొత్తం దూలిపినాక ఏ నిదాకా ఏం జేయలు అతాలు పోతిటండి.
ఆహా లాబ్ వస్ సనే పెడతారు కదా అండి. లాభం రాని ఎవల్ పెట్టారు కదా, ఊళ్య జనాలు కూడా చాలా మంది పెడుతున్నారు కదా.
ఉహు అవునుని చానా మందేడ్
అరే రోజ్ అట్ట వోయి అయిదువేల్ అయ్ నా సరే మరి ఇంకా ఇంతుదండి మరి అడ్ మోగపెడితే
ఆ ఇంతాంది. దూల్పలని రేపో ఎల్లుండో సెలజేయాలన్ దూల్పూరు.
ఆ అది ఏమింటాడు కదా చెంచిమేనో వాచిమేనో ఫ్యాన్ చెప్తుడా
జేప్తాను జేప్తాను చీరను జేప్తాను దుపాల అయ్యాయే అన్ చేప్తాను
దూల్ప్
ఆ దూల్పాలే అవన్నీ జేయాలన్ జేప్ తనండి
దానికి ఎమ్ మందు కొడతారండి పెరగాలంటే ఆ
జీవ ఓనా సార్పుూ వొచ్చి వోడి తోడ పోగుతాయండి.
ఆ మరి పక్క పొండి మరి వే లోకల్ నాటి ఉంటే ఏం కాద్ గట్లాండి. ఎంగత్ అట్ఠనా ఆ మరి ఇట్లా అందరు చీరలు గిట్లా కడతారు కదా మరి అట్లా ఇట్లా కట్టమని జేప్తారా అన్
ఏ లేదండి చేసి కట్టేయం లేదండి
అంతేనా మరిగ అక్కడ పక్క ఊర్లో చీరలు మొత్తం ఇట్లా చాటు చీరలు కట్టారండి మొత్తం చీరలే
ఆ
ఇంగా అక్కడి పనిపోతాన్నాం కదా చూసామండి మొత్తం చీరలు పొలం ఉన్నంత వరకు కట్టారు పక్క వంటి వేరే నాటి ఉంటే ఆ
ఆ అదేం చీరలు అండి ఇడా కట్టినా
ఆ నువ్వు రోజుకు ఏ రోజు ఏం పని పోతావండి నువ్వు
మేమా అండి ఏం లేదండి పని చేస్తాం పొద్దునా అయితే బండి చేసి సంపాదిస్తామండి
వ్యవచాయం పనికి అంటే ఏమన్నా ఇట్లా కల్పుిలకి పోతారా ఆ నాగలి దుంటారా ఏం చేస్తారంండి
మందు కొట్టాపోతే అటు అటూ అ వారంమో దులిపి రామంటే దుల్పుతందూ పోతమండి ఉమ్
నువ్ సాధుకోలేదా అబ్బాయి
సరుకోలే అండి ఏ ఏడ్ ఏడు చదవి అప్ జేసినమండి మేము అందరం ఇగ పొలాలు
ఆహ్
ఉమ్
వ్యవసాయం చేద్దాం అని అప్ చేసావా
మాకు సదువు మీద ఎంజ్లేదండి వ్యవసాయం మీద ఉన్నాది కానీ సదువు మీద లేదండి
ఆహా ఎండ పనికి మంచిగా సదువుకొని ఏదన్నా జాబు చేయాలి గాని ఎండపానికి పోతే ఎట్లా ఉంటరా అండి కరా
ఎండా ఈ కదువైనా కదువు కాకున్నా ఈగా మాకు వ్యవసాయం అంటేనే ప్రాణం ఈ సదువు శిదువు పక్క పోమండి పోమండి
వ్యవసాయం అంటే పాణం ప్రాణం అంట ప్రాణం
దా
ఆహా వ్యవసాయం బూ పెడతాది అది ఎంత కష్టపడితే భోపెడతుండి మీరు జాబు చేస్తే మంచిగా నీడ పట్టుకుంటే ది బా మంచిగా ఉంటారు గానీ
ఇప్పుడు జాబ్ చేసే అందరికీ జాబులు ఒత్తయిగని సదుకున్నోళ్లకు సగ సగం పండిస్ జాబులా రావండి అది లెక్క అండి జాబు కావాలంటే
అదరష్టం కొద్ది వత్తయి ఆ
ఉమ్ అది లక్కి లెక్ ఉండాలండి జాబు రావాలంటే బో టాయే
ఉమ్ మీర్ చెప్పాలండి మీరే
కో బోలుదోంకొని పని చేసుకోద్దాండి ఇగ మేం ఉమ్ అయిందండి టైం మా పాపలున్నార వాళ్ళ స్నానం గీట్లా పోయాలండి
ఆ
లేదండి ఏ పాప ఏ బడ్లకి పొదండి ఇంటి కాడే ఉంటది అండి
నిన్ ఖాళీగా ఉంటానా అండి
కాలిగుండి బోల్డోముకుంట ఉంటనండి ఇంటికాడ
ఉమ్ అనీ
మాకేం తీస్ తెలవండి మా విషయాలన్నీ అయిపోయాయి చెవులు పోతానాయ్ అండి చెప్పి చెప్పి నోరు పోతాంది ఇని ఇని చెవులు పోతాన్నాయ్ అవ్
అవునండి నాయి ఇంకొక్క మూడైతే నాది ఇపుడు అయిపోతయ్ ఎంతసేపు
అవునండి ఎవళన్నా బరకండి ఎవలన్నా ఫోన్ చేసి మేమ్ ఇగో నెంబర్ ఇయ్యాలండి వాళ్ళతోని మాట్లాడతరా అండి
వాళ్ళది ఏ ఊరండి ఆయీ వాళ్ళు మంచిగ మట్లడతరా అండి
ఏంటిదండి
నెంబర్ ఇస్తే మళ్ళీ వాళ్ళు ఫీల్ కారా అండి
మాట్లాడతారండి
హ్మ్
హ్మ్
ఏమో మీకే తెలియాలి అండి మాట్లడతారో
ఏంటిదండి
ఒకవేళ మీషేషి తదిగానండి మీకు ఒక కాల్ వత్తది ఆ కాల్ మాట్లాడండి
ఎప్పుడండి మళ్ళా
మ్ మ్
కట్ చేయాల్నాండి ఇగ అయిపోయిందా కాలు అయిపోయిందండి ఉంటానండి బాయ్ అండి కట్ చేేస్తున్నా